వినిపిస్తుందా అండి
హలో హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఆ మీతో కాల్ మాట్లాడుతున్నాను
ఓకే మనం ఈరోజు గ్రామం మరియు నగరం గురించి కాసేపు మాట్లాడుకుందాం.
అలానే మాట్లాడుకుందాం.
చందు గ్రామంలో కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తు వస్తున్నాయా అవును వస్తున్నాయి అంటున్నారు. అది నిజమేనా.
ఆ అవును ఇప్పుడు గ్రామం దగ్గర ఫుడ్ ఫ్యార్ రెసెగింగ్ మరియు డైలీ కంపెనీలు వస్తున్నాయి.
గ్రామంలో కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయ మనకు
ఆ డైరీ కంపెనీలు ఉన్నాయిగా రైల్ ఆ రైస్ మిల్స్ కోల్స్ స్టోరేజ్ కంపెనీలు ఇలాంటివి పనిస్తాయి.
కంపెనీలో ఏం పని ఉంటుందని ఇస్తారు మనకు పని.
ఆ పాలు సేకరించడము ప్యాకెట్లు మరియు పంపే పనులు ఉంటాయి. ఇంకా వాటికి సంబంధించిన జావిద్ తాలు రాసుకోవడం లాంటివి.
ఆ వ్యవసాయానికి సంబంధించిన కంపెనీలు కూడా ఉంటాయా.
ఆ ఉంటాయి ఎరువుల కంపెనీలు మరియు విత్తనాల కంపెనీలు కూడా ఉంటాయి.
ఆ గ్రామాల్లో ఫుడ్ కంపెనీలు ఏమైనా ఉంటాయా అంటే ఇన్ కేస్ ఏదైన ఎమర్జెన్సీ వస్తే తిండానికి.
ఆ అన్ని గ్రామాల్లో ఉండవు కానీ కొన్ని గ్రామంలో ఫుడ్ టెస్టింగ్ యూనిట్స్ ఉంటాయి. అక్కడ పండ్లు కూరగాయలు ప్రాసెస్ చేస్తారు.
కే నగరలో మాత్రం పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా. మరి ఎందుకు గ్రామలో ఉండవు కంపెనీలు.
ఆ నగరాల్లో ఐటీ కంపెనీలు బ్యాంకులు ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి గ్రామాల్లో ఎందుకు ఉండవు అంట్ టే గ్రామాల్లో వాళ్లకి కావాల్సిన సదుపాయాలు ఉండవు వాళ్ళ కంపెనీకి.
ఐటి కంపెనీలో ఏం పని చేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో.
వాళ్లు వాళ్లకి ప్రాజెక్ట్స్ వస్తాయి ఆ ప్రాజెక్ట్స్ కింద వర్క్ చేస్తారు. అంటే. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీకి సంబంధించి గాని వచ్చు.
మనకి ఫ్యూచర్ రిలేటెడ్ ఏదైనా డెవలప్ చేయడమో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడమో ఇలాంటి వాటికి సంబంధించి ఉంటుంది
ఓకే కొన్ని ప్రసిద్ధ నగర కంపెనీలు చెప్తావా నేను తెలుసుకుంటా కొంచెం
ఆ టాటా ఇన్ఫోసిస్ విప్ ప్రో టెక్ మహేంద్ర వంటి కంపెనీలు ఉన్నాయి
బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయా
ఆ ఉంటాయి బ్యాంక్ లో మేనేజర్ క్లర్క్ క్యాషియర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి
గ్రామాల్లో బ్యాంకులు ఎందుకు ఉండవు ఎప్పుడు కానీ కొంచెం టౌన్స్ లో మాత్రమే ఉంటాయి
చాలా గ్రామాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశారు ఏటిఎంలు ఉన్నాయి ఎక్కడైనా అంటే ఎక్కువగా మనము ఆన్లైనే వాడుతన్నాం కానీ ఆఫ్లైన్కి వెళ్లాలన్నా సరే ప్రతి చోట ఏటిఎంలు ఇంకా అది సబ్ బ్రాంచెస్ ఉన్నాయి
ఓకే గ్రామాల్లో చిన్న వ్యాపారాలు ఎలా ఉంటాయి చిన్న చిన్న గ్రామ మాల్లో చిన్న చిన్న వ్యాపారాలు ఎలా ఉంటాయి మనం గ్రామాల్లో ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే ఎలాంటివి పెట్టుకోవచ్చు
కిరాణా షాపులు చిన్న హోటల్లు మెడికల్ షాపులు ఉంటాయి.
మరి నగరాల్లో పెద్ద ఏమేమి వ్యాపారాలు పెడతారు.
నగరాల్లో ఆ సులభమైన ఏమడిగారు మీరు ఇంకొ క్వశ్చన్ అడుగుతారు
నగరాల్లో వ్యాపారాలు ఎలా ఉంటాయి.
ఆ పెద్ద పెద్ద మాల్స్ షాపింగ్ సెంటర్స్ కంపెనీ ఆఫీసులు ఉంటాయి. ఇంకా వాటి కింద ఫుడ్ స్టాల్స్ ఉం అయి
ఆ గ్రామంలో పని చేయడం. ఈజీనా లేకుంటే నగరంలో పనిచేయడం ఈజీనా
ఆ గ్రామంలో పనిచేయడమే సులువుగా ఉంటుంది. అంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. పట్నంతో పోల్చుకుంటే ఇంకా ఆ కాకపోతే జీతం కొంచెం తక్కువగా ఉంటుంది. గ్రామం ఉన్నందుకు సరి పోయే ఎంత జీతము వస్తుంది.
అవును కానీ నగరంలో జీతం ఎక్కువగా ఉంటుంది. అంట కదా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కదా
చాలా కంపెనీల్లో జీతం ఇస్తారు. ఈ కంపెనీ మంచి జీతమే ఇస్తారు.
అయితే ఎందుకు కొందరు గ్రామంలోనే ఉండాలనుకుంటారు. అదేదో నగరంకి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులతో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా.
వారికి ఆ ఎక్స్ప్లోరేషన్ ఆ ఆనందాల కన్నా ప్రశాంతతకి ఎక్కువ విలువిస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ గ్రామాలే బాగుంటాయి ఇంకా ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎటువంటి ఆపద అంటే కోవిడ్ వచ్చినప్పుడు గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు గ్యాసులు లేవంటే గ్రామాలకు చేసి చెట్లు కొట్టేసుకుంటున్నారు. అలా అన్ని ఎప్పుడయినా నా సరే మనకి సేఫ్ సైడ్ ఏంటంటే గ్రామాల్లో ఉండడం. ఎప్పుడు ఉంటే అలవాటు అయిపోతుంది.
హ్ భవిష్యత్తులో గ్రామాలు కూడా పెద్ద గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయంటావా
ప్రభుత్వం గ్రామాభివృద్ధి చేయాలనుకుంటే ఖచ్చితంగా వస్తాయి.
ఆ అది నిజంగా మంచి విషయమే గ్రామ యువతకు కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ గ్రామాల్లో పెద్ద పెద్ద కం పెనీలు హ్ కడితే
అవును అది చాలా మంచి విషయం దాని వల్ల గ్రామాల్లో ఉన్న యువతకి కూడా ఉద్యోగాలు వస్తాయి.
అవును అవును నువ్వ ఎక్కడ వర్క్ చేయాల అనుకుంటున్నావు గ్రామంలోనా నగరంలోనా
మొదటిలో కొంచం పట్నంలోనే సంపాదించి తర్వాత గ్రామంలో వచ్చి ఉండాలి అనుకుం ఉంట
మంచిగా గ్రామంలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావా
అవును అక్కడయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది పచ్చని పొలాలు ఏ
అడగడం మర్చిపోయా మీరు గ్రామంలో నివసిస్తారా లేకుంటే పట్టణంలో నివసిస్తారా
ప్రస్తుతం మనకున్న పనులు చదువులు ఉద్యోగాలు అంటూ పట్టణంలోనే ఉంటున్నా ఒకసారి స్థిరపడ్డాక
ఆ
పట్టణానికి గ్రామానికి వెళ్తాము
ఓకే మీ గ్రామం కి వెళ్తే నీకు బాగా నచ్చే విషయం ఏమిటి
చాలా ఉన్నాయ్ రా చల్లని గాలి ఫస్ట్ పొల్యూషన్ ఉంటది పొద్దుపొద్దున్నే పక్షిగా ఇలాంటివి మన కావరోజ్
ఆ
ఉం
మీకు ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉందా మీ ఊర్లో స్పెసిఫిక్గా
ఆ చెప్పాను కదా ఇందాక రైస్టో ఫ్యాక్టరీస్ ఉంటాయి అండి
ఉం
ఆ ఫ్యాక్టరీలలోనే ఆ అంటే ఫ్యాక్టరీ కాదు గోడాలు ఆ గూడాల మధ్యలో నుంచి సన్ రైజ్ సన్ సెట్ ఇంకా అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అక్కడ నుంచి దూరంలో ఉన్న కొండలు కని ఇస్తూ ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది
అవును కదా
ప్లస్ చాలా ప్రశంతతరనిస్తుంది మీ కలా ఏమైనా ఉన్నాయా మీరు ఎక్కడ ఉంటారు గ్రామంలోన పట్టనంలోన
మేము కూడా ఉండేది గ్రామంలోనే నాకు మా గ్రామంలో మా పొలాలంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్తే చల్లని వాతావరణం ఏదో తెలియని ప్రశాంతత ఈ స్ట్రెస్ ఏ స్ట్రెస్ ఉండదు మనకు నచ్చినట్టు ఉండొచ్చు ఆ చల్లని వాతావరణం అక్కడ పచ్చని పొలాల మధ్యలో కూర్చొని ఆకుల మీద భోజనం చేయడం
ఉం చాలా మంచిగుంటుంది మీరు చెప్తుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటివన్నీ నేను కూడా ఇక్కడ ఏమ్ చెయ్యను
హ్మ్ చాలా బాగుంటది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళతో కలిసి వాళ్ళకు పొలాల్లో హెల్ప్ చేయడం. వాళ్ళు చెప్పినావ్
పనులు కూడా చేస్తాయి.
చేస్తానండి పర్లేదు బానే చేస్తాను అండి.
మంచి విషయమే కదా చదోడు వాదోడు వాడు
ఆ ఆ కానీ ఇప్పుడే ఈ ఇక్కడ బీటెక్ వచ్చాకే అన్ని దొంగ దొంగగా నేర్చుకుంటున్నా, ఓన్లీ ఇంట్లో పనులు మాత్రమే చేయడం బయటకి వెళ్ళకపోవడం అలా చేస్తున్నా.
ఆ వయస్సు ఆ పనులు చేయాలని పిచ్చాదు.
ఆ జస్ట్ ఊరికే వెళ్ళిన చూసి వ వచ్చేస్తా అంతే ఏం చెయ్యట్లేదు ఇప్పుడు కానీ చిన్నప్పుడు నాకు చాలా ఆ ఇలా సుఖ జీవితానికి అలవాటు పడిపోయినాం. ఏం చేయలేం ఇంకా
సంతోషం ఇంకా కొంతలో కొంత మీరు ఇంట్లో వాళ్ళకి సహయం చేయడంలో ముందున్నారు. అంటే మొగ్గు చూపుతున్నారు.
ఏ చెయ్యాలి ఇంకా బాగా హెల్ప్ వాళ్ళకి
అంటే చాలా బాగుంటుంది. చాలా మందికి సహ సహాయపూరితంగా ఉంటుంది. పేరెంట్స్
ఆ సరే అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బాయ్
బాయ్